ఇప్పుడు కనెక్ట్ అయింద
షాపింగ్ చేస్తున్నారా పండగల
ఇంకా షాపింగ్ కదా మొదలు పెట్టలేదు మనము ఇప్పుడు ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్ గురించి డిస్కస్ చేసుకుందామా ఎదో ఆఫర్స్ ఉన్నాయి అంటకదా ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్ ఏమో గాని మీషోలో అయితే ఆఫర్స్ ఉన్నాయని తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అన్నాడు గాని ఎయిటీ పర్సెంట్ లేవు టెన్ పర్సెంట్ గాని ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆఫర్ ఉంది
ఓహో ఉహో కానీ మీషో లో ప్రోడక్ట్స్ అంత బాగుండవేమో గదా
ఎందుకు బాగోవ్ మీషో లో ప్రొడక్ట్స్ బాగనే ఉన్నాయి శారీస్ అవి అయితే చాలా బాగున్నాయి
కానీ మనం ఆల్రడీ ఒకసారి మీషోలోనూ ఉ ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక్కటి పెట్టింటే అది ఇంకోటి వచ్చింది ఇప్పుడు డెరక్ట్ పాత దించిన్నా నేనేదో మంచి ఇది చేసింటే ఇది పాతది ఇచ్చారు రిట్రన్ చేసాను నేను దాన్ని
ఓకే
ఏం నేను ఫ్లిప్కార్ట్ లోతే ఒక టూ త్రీ ఆర్డర్ చేశాను మా పాపకి బాగున్నాయి నేను ఎట్లా ఎట్లున్నాయో దాంట్లో మనకు చూపించినప్పుడు సేమ్ అలాగే వచ్చినంయి
ఓకే
ఇంకా మీరు షాపింగ్ ఎక్కడ చేస్త
నేను ఇంకా చేయలేదు ఎదో నేను తీసుకుంటే ఆన్లైన్ లోనే తీసుకుంటా లేకపోతే ఆఫ్లైన్ చూడాలి
అవునా ఆవు ఆన్లైన్ లో భూ బాగుంటాయి కానీ ఆఫ్లైన్ అయితే ఇంకా బాగుంటాయి కదా
ఆ ఆఫ్లైన్ లో మనకి నచ్ చి తీసుకోవచ్చు గానీ మనకి ఎక్కడ రీజనబుల్ రేట్స్ ఉన్నాయో చెక్ చెస్
అవును ఉ పేరెంట్స్ అట్లా ఏమంది తీసుకోవాలా
ఆహా లేదు
ఓ
నేను కూడా ఏం షాపింగ్ చేయ్యను పెద్దగా తీసుకుంటే మమ్మీకి ఒక శారీ తీసుకుంటా నాకొక్క శారీ అంతే
అంతేలే ఉ
ఓకే అయితే థ్యాంక్ యూ ఉంటా
టూ మినిట్స్
హా ఓకే ఆ ట్యాంక్ యు